హలో
హలో
ఆ అక్క చెప్పండి
క్లోజ్ అయిపోయింది కాల్
హలో
ఆ
ఆ అక్క చెప్ చెప్పండి ఏం చేస్తున్నారు
నువ్వు
ఆ ఫోన్ చూస్తూననే
హ్మ్ అయిపోయిందా వర్క్
ఆ అయిపోయింది
కాల్ లిఫ్ట్ చేయలే ఇందాక నువ్ అప్పుడు నేను చేసినా అప్పుడు హలో హాలో అని మొత్తుకుంటున్నా నీ లాస్ అయిపోయింది
అవునా లాస్ అయిపోయినా ఏం గాదు మళ్ళీ కాల్ లో ప్రాబ్లమ్ ఉంది కదా ప్రాబ్లం చెప్పి నాతో మాట్లాడండి అయిపోతే
ఓకే అదయితే కట్ అయిపోయింది అది యాడ్ అయిపోయింది కూడా
చెప్పినా ఏం కాదు లే చెప్పండి ఏం టాపిక్ గురించి మాట్లాడుతారు
కీవి ఆ సెర్చింగ్ చేస్తా
జీ హీ ఆ
ఆమెకి చేసినా వస్తే చెప్ ఒక కాలీ లిఫ్ట్ చేయట్లే ఆఫ్టేర్నూన్ చేసినా ఇప్పుడు చేసినా ఏదో వర్క్ లో ఉన్నట్టుంది
పిల్లలు ఉంటారు కదా సో అందుకోసం అనేసి లిఫ్ట్ చేయనట్టు
ఆ ఆ
వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా
అయకి లేరు
మా ఎవరికి మీ ఫ్రెండ్ కా నేను నేను నంబర్స్ పం చెప్తున కదా
నే వాళ్ళకి కూడా చేసా నిన్న ఇట్ నాకా చేసలి ఇవాల ఆ ఈ రోజు ఇచ్చినా ఆమె అయితే చెయ్యలే
అవును చేస్తే నే నాకైతే చేసినారు నిన్న వాళ్ళ
నీవా అలా ఎలా అయిపోయినాయి మరి ట్వంట కోల్స్
నాయి త్రీ కాల్స్ వేస్ట్ అయిపోయినాయి
అవునా నావి ఇప్పటికీ రెండే టూ అయిపో పనే ఇన్న కది పోయింది ఇప్పుడు ఇ ఇందాక ఒకటి వెయిదు
ఆ నాయి నిన్న టూ వేస్ట్ అయిపోయినాయి ఒకటి మా ఫ్రెండ్ వల్ల వేస్ట్ అయిపోయింది పోతాంద మ్ ఓకే అంకుల్ హాస్టల్ లోనే ఉన్నాను
ఓకే
మ్
అయిపోయినా వక్స ఏం లేవా
మ్ ఇంకా ఇప్పుడే వర్క్స్ ఏమి లేవక్క పాలిని ఈరోజు చెప్పిన నోట్స్ రాయాలి హు ట్రాన్షిఫ్ట్ అయితే అ
ఎన్నున్నాయ్ లాబ్స్ ఇప్పుడు
ఇంకా ప్రెజెంట్ అయితే త్రీ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసిర్రు
లాబ్స్ ఏనున్నయ్ టోటల్ గా సిక్స్ ల్యాబ్స్ ఇప్పుడు గుడా
హుమ్ అవును
హు
హుమ్ ఈ మధ్యలో త్రీ టూ అట్ల అయినాయి గానీ ఇప్పుడు మళ్ళా సిక్స్ అయినాయి
యో
ఉ సబ్జెక్ట్స్ కూడా సి క్స్
మా టువలు
టువెల్ సబ్జెక్ట్ ఇగ మొత్తం
క్రేడిదేనా సబ్జెక్ట్స్
అవును అ మీకు ఇట్లా రికార్డ్స్ రికార్డ్స్ ఉన్నాయా
కాడ్స్
మాకు రికార్డ్స్ కూడా రాయాలి అబ్
ప్రోన్ని అయిపోయినై ఇగ ఫోటు కాబట్టి ఏమిండవు
ఆ ఫోటు వచేసిర్గా ఆపు
డవు త్రీ సబ్జెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ మీకుంటాయా ప్రాజెక్ట్ చు
మాకు ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు కని అసైన్మెంట్స్ ఉంటాయి
అ
రోజు ల్యాబ్ లో ఎక్స్పరిమెంట్ చేయాలి ప్రాక్టికల్స్
ఉ
ఆ అవును ఉంటే ఉంటే నోర్వాన్ అవును అని నేను సిల్వు కెమికల్ నేమ్స్ వాటి రియాక్షన్స్ అని నేర్చు కాల్శిశు దీంట్లో కెమిస్ట్రీ ఉండదు అనుకుంటే అదే ఉంది ప్రతి ఒక్క ఫస్ట్ సేమ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ అట్లానే మ్యాథ్స్ ఉండదు కావచ్చు అనుకున్నాం ఫస్ట్ సేమ్ నుంచి స్టార్ట్ చేస్తేయి లాస్ట్ సేమ్ వరకు కేమ్ కెమిస్ట్రీ తే ఉంది అవి రియాక్షన్ లో సింథసిస్ లు స్ట్రక్చర్స్ వామ్మో అదే కదా ఆ ఇంకా మీకు ఒక్కటే సబ్జెక్ట్ మాకైతే ఫస్ట్ సేమ్ నుంచి కేమిస్ట్రీ కేమిస్ట్రీ
మీరు కెమిస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి కెమిస్ట్రీ ఉంటది
ఇ మెడికల్ అంటేనే మొత్తం తం కెమిస్ట్రీ కాబట్టి మెడిసిన్ కి సంబంధించిన రియాక్షన్స్
దానికి భయపడి ప దానికి భయపడే మ్యాథ్స్ తీసుకుంట్రూ మ్యాక్స్
అవును కనీ కొంత మంది మ్యాస్ కి భయపడి బైపిసి తీసుకుంటాంరూ
అలా ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉన్నళ్ళ అలా నీకు మ్యాథస్ అంటే భయమా
అవును ఏ మ్యాస్ కోసం భయం భయమని ఏం కాదు గాని ఓకే ఇక ఇంట్రెస్ట్ ఉండదు అని మ్యాథ్స్ మా తమ్మని మస్తిష్టం మ్యాథ్స్ చిన్నప్పటినుంచి
బాగుంటది మ్యాథ్స్ హే కెమిస్ట్రీ ల కన్నా
చా కెమిస్ట్రీయే బెటర్ అనిపిస్తది ఇంకా
హు తిరి త తీయరి త తీరి త తీయరి ఉంట
ఉ
మార్క్స్ ఎక్కువ గేన్ అంటే మ్యాక్స్ చాయ్
ఇంటర్ లో ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం మీకు హు
మ్యాథ్స్ ఇష్టం కాబట్టి ఎంపిసి తీసుకున్నా
అంటే ఇంటర్ లో పర్టికులర్ ఈ సబ్జెక్ట్ కంటే ఇష్టం ఈ సబ్జెక్ట్ మేడం బాగుంటది బాగా చెప్ తరు అనేసి
ఫ్యాకల్టీ జెంట్స్ ఫాకల్టీ
అవునా హు మాకైతే వైపీస లో ఒక మేడ ఉంట అ జూవాలాజీ మేడం బాారు కబ అనిసి మంచి జప్ కానీ బాగుంటది ఆమె మస్తుంటది బెంగాళితను బెంగాలీ కాదు మద్వరీస్ హు హూ మద్వరీస్
అటు సైడ్ ఉన్నారు బానే ఉండి బయట ఉంటారు
ఉ అవును మా మా అమ్మ మ్యారేజ్ క అయితే మస్తు రెడీ అయింది ఆ బ చెప్తది క్లాసెస్ కూడా లేదు ఆమెకి ఇన్స్టాలో పోస్ట్ పెట్ తన ఇన్స్టాల్
ఓకే
హ్మ్మ్ ఆ
ము్యం జన్ంచక అయినా మాకు అంత కోఆర్డినేషన్ లేకుండే
నా ఏ
ఇ కోఆర్డినేషన్ అంటే సిక్స్ మంత్సే కదా ఇ కోఆర్డినేషన్ వెహికల్ తొందర అయిపోయింది ఏంటో
టూ ఇయర్స్ ఉండే నేను మాకు ఫస్ట్ ఇయర్ లో డే బై డే ఉండే నేనంటే ఆఫ్ టైమ్
అవునా
హ ఫస్ట్ ఇయర్లో మొత్తం లేకుండే జస్ట్ ఒక త్రీ మంత్స్ అ ఉంది కరోనా కదా అప్పుడు అందుకోసం అని
కరోనా మీ ఇంకు కూడా ఉన్నదా
అవును అప్పుడు
అవును సీనియర్ అందుకనే అంటున్నా మీకు
టెన్త్ టెన్త్ ఒకటి ఫ్రీ కాకపోతే ఇది ఇంటర్లో జస్ట్ క్లాసెస్ అవ్వడానికి అప్పుడు చాలా ఇంకా తగ్గలేదు కదా మరి
అ
ఎగ్జామ్స్ రాసాం కాకపోతే ఫ ఆ స్టార్టింగ్ త్రీ మంత్స్ లో కొంచెం డిస్టెన్స్ మె అ నడం అవును ఆ ఒకటి త్రీ మంత్స్ ఆన్లైన్ లో ఉండే తర్వాత మన ఆ త్రీ టూ మంత్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉండే మళ్ళీ తర్వాత త్రీ మంత్స్ ఏమో కాలేజ్కి వచ్చినాం కాకపోతే ఆఫ్ టైమ్ ఉం మల్లిగా త్రీ మంత్స్ తర్వాత రోజు కాలేజ్ ఎళ్ళినం ఇంకా
ఓకే హుమ్ ఎప్పుడెల్లాలి డిన్నర్ కి
నైన్ థర్టీ వరకు పెడతారు
అ నువ్వ ఎప్పుడు వెళ్తావు
ఎయిట్ థర్టీ ఎయిట్ ఫర్టీ
అవునా ఎందుకు
ఒక్కొక్కసారిగా లేట్ కుంటా ఏట్కెళ్తా ఆ ఆకలి వెయ్యదు అసలు అసలు ఏ ఇప్పుడు ఇప్పుడేమో తినాల అనిపించదు అక్క అట్లే ఏం కాదు తినాలి అనిపించదు నైట్ టైమ్ లాకలేస్తుద చాలా
ఆ
చెప్పింది స్వీట్స్ అంటే నచ్చాద అనేసి ఇకం తినకుంటే మనం ఉన్నట్టే కానీ ఈ మధ్యలో అన్ని అలవాటు చేసుకుంటూ నేను కూర్చో తినడం
ఫ్రూట్స్ తినాలే
ఆ
అ
మన కోసం గాకపోయినా మన హెల్త్ త్ మన స్కిన్ కోసం తీనాలే మెయిన్గా
స్వీట్స్ తినకపోయినా ఏం కాదు కానీ ఫ్రూట్స్ తినాలి
స్వీట్ మన్న హెల్త్ కి ఏం మ అసలు ఏం యూస్ ఉండదు ఫ్రూట్స్ మాత్రం ఊ ఫ్రూట్స్ తినాలి
ఏ లైక్ పా బీట్రూటు క్యారెట్ ఇలాంటివి ఇంకా మంచిగా ఉంటాయి
ఉ ఇంట్లో ఉంటే జ్యూస్ చేస్ కుంట
ఉ ఏదో ఒకటైతే కడపులో ఏసుకుంటావుగా
ఉ
అయ్యో ఇది లేకపోయినా అదన్న ఉన్నది లే
ఉ
లేకపోయినా ఏం కాదులే గాని
ఉ అవును ఉంది వెళ్ళాలి రేపు ఇక ఫోర్ థర్టీ వరకు ఉంటద
పోర్ థర్టీ యా ఫోర్ తర్టీ వరకా మీకు
ల్యాబ్ ఉంటది గదా మార్నింగ్ క్లాసెస్ చెప్తారు ట్వల్వ్ థర్టీ వరకి మళ్ళీ వన్ అవర్ గ్యాప్ వన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకి ల్యాబ్ హ్మ్ చిన్న పిల్లలు అనుకుంటున్నారు ఇంకా మమ్మల్ని
స్కూల్ ఎనక ఓకే అక్కా బాయ్ఆ ఓకే